ఆ హలో బాగున్నారా అండి
మ్మ్ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడే
ఉమ్మ్ ఇంతసేపు ఇప్పుడే వండుకోని చికెన్ చికెన్ అవునా అండి హ ఇప్పుడే. సాటర్డే కూడా తింటారా అండి మీరు అంటే రేపట్నుంచి తినోదన్నమాట ఇగా వన్ వీక్ అట్లా తినొద్దు మా ఫ్యామిలీ తిరుపతి పోతున్నారు అయ్యో మీరు వెళ్ళట్లేదా అండి మరి లేను
ఎందుకు
ఏ తిరుపతి పోతే మళ్ళా వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు మనం అన్స్ అది అంత. ఇగా అట్లాని మీరు ఉంటారా అండి వెళ్తలేను వెళ్తే అయిపో ఉ వెళ్లి అయిపోగానే వెళ్తలేమిగ మా తిన్నారా అండి ఆ ఇప్పుడే చేసుకొని తిన్నాను ను వీళ్ళు ఎవరు తినరండి సాటర్డే రోజు అయ్యో కేజీ తీసుకొని వచ్చిన ఇప్పుడు ఈ రాత్రి రేపు మార్నింగ్ ఇగా ఫ్రీ టైమ్ చేదు రేపు రేపు పొద్దున మీర్ తింటారు కదా అండి ఆ రేపు పొద్దున తింటారు అప్పుడే చూడాలి వాళ్ళు ఏం తింటారో ఎం అప్ అప్పటివరకు అయిపోతాది అవునా మీరు ఒక్కరే తినేస్తారా. ఇగో తెచ్చుకునంగా తిన్నాం సిగ్నల్స్ స్కిప్ అయితుందా ఓ ఏ చము మీదైనా అయింది కర్రీ అయింది కాకపోతే ఎవరు తినరంట సాటర్డే కదా అయ్యో మ్మ్ మీరు తిన్నారా అండి పంపిస్తే అయిపోగా మంచిగా సాటర్డే తింటారా
తింటామండి ఓన్లీ ట్యూస్డే నే తినము మేము ఓన్లీ మంగళవారం చికెన్
ఉమ్మ్ వాడు బాక్స్ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు బాక్సులు ఉంటాయి కదా అవి పెళ్ళాం సాయి అన్ని ఆటో ఎక్స్పోర్ట్ ఉన్నాయి ఉమ్మ్ లే దగ్గరికే అండి ఫ్రై డీప్ ఫ్రై చేసేసిన చేసేసి స్టార్ట్ చేసి ఇంతకు ముందే అయ్యుండే ఇంతకు ముందు అయ్యేటప్పుడే ఫోన్ చేసి తింది ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది అమ్మ అని చేపిన సరే అని అన్నారు అప్పుడు కూడా నాకు చేసారండి ఆ స్నేహితురాలు చేసి చెప్పారు పన్నెండింటికి చేస్తా అన్నారు ఇంకా చెయ్య ఆ నిన్న నైట్ నిన్న నిన్న నైట్ నిన్న గేట్ ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ ఉంటాయి గా గేట్ ఎగ్జామ్ అది పోయిందని చెప్పి అలా ఎంజాయ్మెంట్ లో ఉండే ఇన్నేమంటనో సానారోజున్నాయ్ ఏ దాంతో అయిపోయింది ఏం జేసుకున్నారు ఇంప్రూవ్మెంట్ అంటే ఎంజాయ్ అంటే ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అని లేదు బయటి కెళ్ళాము తిన్నాము కొంచెం ఏవో డ్రింకేసాము అలా అయిపోయింది ఉ ఎన్న మంచి చన ఉండే ఈరోజు పొద్దున్న లేంగానే పేరే ఇంట్లోళు ఫోన్ జేసి చేసుకోరా ఈరోజు అన్నా ఈరోజన్నా తిను వన్ వీక్ తినవు కదా అని
అవును ఎన్నన్ని తిన్నారు మళ్ళా బోర్ గొడతలేదా మీకు
బిర్యానీ నండి ఈరోజు తినమన్నారు గదా అని జెప్పి తెచ్చకున్నాాం
అవునా
ఉ మరి ఏం జేస్తున్నారింకా ఏమ్ లేదండి ప్రజెంట్ ఖాళీయే ఇప్పుడే తిని చేసి కు న్నాయిగ ఆ మీ స్నేహితులందరు ఏమి స్నేహితులు అక్కడ స్నేహితులు ఒక స్నేహితుడున్నాడు అతనేమొ యుడే మీ అనుకుంటా ట్యాప్ ఉంటది అది జూసుకుంటున్నాడు ఇంకొకతను కుంటున్నాడు ఇప్పుడు జూడాలి ఉ ఇప్పనించి సిక్స్ దాక ఆరుగంట్లదాకా కుసుంటరిగ అవునా ఏమైనా చదువుకుంట రండి ఊహు నే చదువుకునే ఉంటాన్ కదండి అవునా మ్ డోర్ యేసుకొని అవునా మరి మీరు బయటుంటరిగ హేలే అది సప్రేట్ రూమ్ ఉంటదండి అవునా ఎందుకండి మరి వేరే రూమ్ వేరే రూమ్ అంటే కొంచెం ప్రైవసీ గావాలంటే ఇగ చదువు కోనికి ఇబ్బంది కావద్దని వేరే వేరే రూమ్ లో ఉంట మరి అలా ఇస్తారా అండి మీ హాస్టల్లో. ఆ ఇస్తారండి ఇస్తరు సీనియర్లు కదా ఇస్తరు మరి ఎన్ని రూమ్లు ఉంటాయి ఇప్పుడు మీకు, నాకా నాకు మొత్తం మూడు రూమ్లు అండి ఇద్దరు మూడు రూమ్లు ఇద్దరికి మూడు రూమ్లా ఇంకో రూమ్ ఏం చేస్తారండి, అది నేను నాకు మల్ల నైట్ టైం మధ్యాహ్నం ఎండ కొడతది కదా అండి య రూమ్స్ ఆ రూమ్ కే కెళ్తాను
ఉమ్మ్మ్
ఉమ్మ్
కాదండి మీరు ఇద్దరు ఉన్నారు రెండు రూమ్లు సరిపోతాయి కదండి మూడెందుకు
మ్మ్ ఆ కాదు రెండు రూమ్లు అతనితో నేను ఉంటా మరి ఎవరన్నా నచ్చినప్పుడు మూడో రూమ్ లో ఉంటారని చెప్పి క్లీనునా రూమ్ పక్కకు పెట్టాము ఇగా ఎవ్వరు రారు కదా మ్మ్ ఇవ రారు కదా సో నాకు అడ జోన్ లాగా అయిపోయింది ఇగా అవునా మ్మ్ ఈ రూమ్ లో నెట్ కూడా బాగా ఒస్తది అవునా మీకు అక్కడ వస్తుందా అండి జియో సిగ్నల్ ఆ జియో సిగ్నల్ ఉందండి అవునా ఏది ఎక్కువ ఉంటది ఏది ఎక్కువ ఉంటదండి సిగ్నల్, సిగ్నల్ ఏటల్ ఎక్కువ ఉంటదండి మీది ఎయిర్టెల్ ఆ అండి ఆ ఎయిర్టెల్ ఎయిర్టెల్ నా నార్మల్గా రూమ్ లో కూసోని రీల్ చూసిన కాని నార్మల్ రీల్స్ కూడా వస్తాయండి
అవునండి ఏర్టెలే వస్తుంది జియోనె రా
జియోనే రాదు జియ నే రాదు కాకపోతే జియో అంటే ఇప్పుడు సప్రేట్ రూమ్ థర్డ్ రూమ్ లో వస్తుది మిగతా ఏ రూమ్ లో రాదు మొత్తం పైకెళ్ళాలి హ్మ్ నిన్న ఉగాది పచ్చడ తిన్నారా అండి మరి. ఆ టేస్ట్ చేసామండి మ్మ్ టేస్ట్ చేసాం టేస్ట్ చేసాం అవునా, బొబట్లు? అవీ ట్రై చేయలేదు అవునా మీరే చేసుకున్నారా కొనుకొచ్చి ఏ అంతలేదు నేనేం చేయలేదు ఆ రోజే రిజల్ రిజల్టొచ్చింది కదా
అవునా
ఉమ్మ్చ్ మా క్లాస్ లొకరు పా ఒకరు పాస్ అయిపోయారు
అవునా
ఉమ్మ్మ్ అబ్బాయా అమ్మాయా మరి అదే చెప్తలేరండి ఏ చెప్తేమైతదండీ మనమేం చేస్త చెప్తలేరు అదే చెప్ ప్తలేరు అడిగాను ఫోన్ కూడా చేసాను ఆ సారూ మెసేజ్ పెట్మంటే మా లో సార్ ఉంటడు ఆయన మెసేజ్ పెట్టండి అని చెప్పారు ఎవరెవరు గేట్ రాసారు పాస్ రని చెప్పి పెట్మంటేనేమో అందరికి ఎవరెవరైతే రాసిరో నార్మల పాస్ అయినోళ్ళకి పెడదాంలే అన్నట్టు ఫోన్ చేశాను ఊహు థక్ అందుకే రిప్లై లేదు పాసయిన వాళ్ళ కేం ఉండదండి ఎచ్ఓడి దగ్గరకి ఎచ్ఓడి తీసుకో ఎచ్ఓడికి ఇన్ఫామ్ చేస్తరు ఇగ వాళ్ళకెమన్నా షాప్స్ గాని లేకుంటె గెట్ రిలేటెడ్ ఏమన్న బర్డే అనుకోండి ఇగ వాళ్ళ ఆ వాళ్ళక్ చే ఇన్ఫామ్ చేయండి లేకుంటే వాళ్ళు సైట్ లో పెట్టుకుంటరు మా దాంట్లో కూడా గేట్ రాసిర్రు, ఉన్నరు స్టుడెంట్స్ మేమే చదిపించాము. ఏ వాళ్ళ పనే అది గదా చేసుకుంటారు ఇగ కాలేజీ తరుపున అ అంతే ఇగ అ అంతే లేండి అ రెండేమో ఒక్క సారి చదువుకోలే చదువుకోలేనని చెప్పి ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎందుకు చదువు కొలె నేను అడిగిన సేమ్ క్వశ్చన్ నిన్న అంటే టూ డేస్ నుంచి రిజల్ట్ వచ్చినప్పుడ్ తిండి లేదేం లేదు అల బయటికి పోయి డ్రింక్ చేసిన తర్వాత అడిగాను ఇందుకు నాక్ ఆల్రెడీ బీస్ మీకు మొత్తం గ్రిప్ ఉంది కాబట్టి దాన్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి అట్ల అయిపోయింది అని అన్నాడు అవున
ఎందుక్ తిన్లేదండి మీర్ రెండు రోజులు
అంటే గేట్ ఎక్జామ్ ఉంది కదండి స్వారీ రిజల్ట్ వచ్చింది కదా వస్తాదేమో అనుకున్నాము కాకపోతె అది గి బోల్తా కొట్టింది
అయ్యో రాలేదని అలా తినకుండున్నార
అదే ఇగ ఫస్టె ఏం లేదుగ తిండి పోలేదండి ఆ రూమ్ లోనే ఉన్నాను హాస్టల్ల్లోనే ఉన్నావ్ అలానే టైం అయిపోయింది మీరప్పుడు కీ చూసుకోలేద మరి కి నేన్ నార్మల్గ ఫస్టు ఫస్ టు టెన్ కొ టెన్ క్వషన్స్ ఉంటాయండి అవి చూసినా అవి చూస్తేనేమో టెన్ కి టెన్ కరెక్ట్ అండి ఏ టెన్ కి టెన్ ఉన్నాయి దాని తర్వతా మిగతా లోపట్లా మొత్తం ఎన్ని అరవై అంటే యాభై దాకం పెట్టినా నేను అవున హ నెగిటివ్ మార్కింగ్ తోనె మొత్తం దెబ్బ పడ్డదండి అట్లానే అండి మనమే మన కోద్దు ఇంకా అదే ఇప్పట్ నుండి ఏమ్ అనుకోవద్దు ఏం చేయొద్దు ఊహు హుమ్ హ్మ్ కూర్చోవాలిక ఏంటండి కూర్చోవాలండి అంటున్నాను ఇగ అవునా సబ్జెక్ట్ మీద కూర్చోవాలిగా ఆ అంతే ఇగ హు హూ మళ్ళానేమో అయిపోగానే ఎంటెక్ అయిపోయింది కదండి అంటారిగ
ఆ
ఊ ఎమ్ హు ఎంటెక్ అయిపోంది ఏమ్ చేస్ న్నారు
అడిగే వాళ్ళు అడుగు త్తారండి
అదే అడిగే వాళ్ళల్లో ఇంట్లోవాళ్లు అడుగుతారని చెప్పే పోతాలేను ముఖ్యం మా నాన్నగారు అమ్మో నార్మల్ గా అడగరండి అవునా ఇప్పుడు చెప్పారా లేదా మరి రిజల్ట్ టన్ ఏమన్నారు మరి ఏమనలేదు యాక్సిడెంట్ అయింది అండి నాకు అప్పుడు ఓ అవునా హు ఆ రీజన్ దొరికింది యాక్సిడెంట్ అయింది సరిగ్గా రాయలేదు ఎగ్జాము అనుకుంట చెప్పాను
అవునా
హు అప్పుడు సరేనండి మరి ఓకే అండి మరి ఆ ఉంటున్నానండి ఒకే